ఎలా ఉన్నావ్?
ఆ బాగున్నాను నువ్వెలా ఉన్నావ్
నేను బాగనే ఉన్నా
ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేసావ్
చెయ్యాలి కద మరీ
ఏమో ఇంతకాలానికి గుర్తుకొచ్చానా నేను
గుర్తుస్తూనే ఉంటావ్ చూస్తం కదా మరి పిల్లలు స్కూళ్లు ఇవన్నీ ఉన్నాయి కద మనకీ అయినా నేను తీరక్ చేసుకునే చేశాను కనీసం నువ్వన్నా చెయ్యలేదు కదా?
ఓకే ఓకే సరె సరె
ఉమ్ సరెలె ఏం చేస్తవ్ ఇప్పుడు
ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదు ఇంట్లో పని ఉంటుంది మనకి
హుమ్మ్
హుమ్ పిల్లలు ఉన్నరు ఇప్పుడు స సెలవులు ఒచ్చినాయ్ కదా
హుమ్మ్
అంటె వంటి పూట అని అనుకోవచ్చు ఒక రకంగా సెలవులని అనొచ్చు
హుమ్మ్ చూసాను రా అదే ఏదో చెప్పాలని ఎవరితో చెప్దామా మాటలు అని నీతోనే ఫోన్ చేస్తే మంచిదని నువ్వు అయితే ఇంకా చెప్పవ్ కదా ఎవరికిని ఇలా జరిగింది అలా పొద్దున్న కారు రొ కొత్త రోడ్డు ఏసారు కొత్త రోడ్డు ఏసారు అనమాట పరి పక్కన సైడ్లు మట్టి తే ఇంకా ఇయలేద అక్క వాళ్ళు
ఉహు అదేలేవే తొందరగా అవ్వదు కదా
ఆయిపోయింది
అదే అందుకే వెంటనే ఇది ఆ ఆ
రివర్స్ చేస్తుంటే ఎక్కలేదు ఎక్సలేెటర్ ఇవ్వలేకపోయను.
ఉ హుమ్మ్ అందుకే కొంచెం ఏం కాదు అలవాటు అవుతుంది చిన్ చిన్నగా
అక్కడే ఉన్నా అంటి వాళ్ళ అబ్బాయిని పిలిచి వెంటనే తీపిచ్చేసింది. అంటే నాకు ఒక సమస్య వచ్చింది వెంటనే పరిష్కారం వెనకాలే ఉంది. అది అది విషయం చెప్పడానికే ఎలాగా టైం అయిపోయింది స్కూల్ కి పొద్దున్న లేట్ అయిపోయింది నేను రెండు బుకింగ్ చేసేసాను. రాపిడో, ఊబర్ రెండు బుక్ చేసేసాను. ఒకటి బుక్ అయిపోయి వచ్చేస్తున్నాడు వచ్చే ఒకటి కాన్సల్ చేద్దామని ఈ ఇమ్రాన్ దానికి రెండు చేతులతో పని చేయ్యకూడదు కదా మనము ఉహుహ్ అట్లా చేస్తేనే రోడ్డు దిగిపోయింది ఎల్లి టైర్ అదేమో ఎక్కలేదు అట్లాజరిగింది. ఈరోజు పొద్దున్న
ఒక రకంగా ఏమోలే అలా అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కంగారులో ఏమవుతదో తెలిదు.
మనం చాలా జాగ్రత్తగా చెయ్యాలి అది అంత ఈ ఈజీ టాస్క్ కాదు అది ఏదో ఈజీ అనుకు అనుకుంటున్నాము గాని ఇంకా ట్రాఫిక్ లో వెళ్ళలె ఇంకా రోడ్ల మీద మామూలు ఉన్ నార్మల్ రోడ్స్ వి ఆ ఏమన్నా వర్షం పడిందా
ఆ పడి ఇక్కడ ఏం పడలేం మా దగ్గర కాకపోతే మా అమ్మ వాళ్ళ ఊర్లో పడిందంట.
ఏం తుఫాన్ ఉందన్ అంటున్నాడన్
అందుకేవా అసలు ఎక్కడ ఎండనే లేదు కదా
ఆ
ఉమ్ ఇంకేంటి ఉహు ఎండ ఎక్కడ ఉంది ఎండలేదు. ఎండలేదు గాని విపరీతమైన ఉబ్బ
ఆ మరి అదే ఎక్కడో వర్షాలు వచ్చేస్తున్నాయంట. మనకు తెలియట్లేదు గాని, ఎక్కడో వర్షాలు వచ్చేస్తన్ న్నాయ్ కాబట్టి మనకి తెలియట్లేదు అంతే అయినా మార్చి నెల్లో తుఫాను ఎక్కడైన్నా విన్నావా తుఫాన్ అంటున్నాడు.
అంటే ఈ మధ్యకాలంలో అలాగే పడుతున్నాయి. కదా ఎప్పటి నుంచో పడుతున్నాయ్. తుఫాన్ ఇప్పుడే తుఫాన్ అంటే ఈ మధ్య ఇవి ఎక్కువ అవుతున్నాయి. తుఫాను అని గాల్ దుమ్ములు ఇలాంటి ఈ సమయంలో అంటారు కదా అన్ని రైతులకి చేతుల్లోకి వచ్చేసరికల్లా మళ్ళీ వాళ్ళకి ఈ రకంగా వెనక వాళ్ళు మళ్ళీ వెనకబడిపోవడానికి ఇది ఒక కారణం.
ఉమ్
అంత పంటంతా అయిపోయింది. ఇక చేతికి వస్తది అనుకునే సమయంలో పాపం మళ్లి వాళ్ళకి ఇట్లా ఇలాంటి నష్టాలు అన్నమాట
మళ్ళీ ఎప్పుడు స్కూల్స్ అన్నారు
ఏప్రిల్ మొదటి నుంచి ఉంటాయి కావాలి మా పిల్లలకి ఏంటో నేను వేరే స్పెషల్ గా వేరే క్లాసులు కూడా ఇప్పిస్తున్నా
అదే కారటి యా
కరాటి కాదు ఈ స్కూల్ లోనే గాని మాథ్స్ కొంచెం తొందరగా రావాలని అంటే తర్వాత ఒకేసారి ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఒకేసారి వాళ్ళకి ఐఐటి కోచింగ్ అని ఇస్తే వాళ్ళకి ఏం వస్తది ఏం రాదు. అదే బేసిక్ లెవెల్ నుంచి కొంచెం చిన్న చిన్న అసలు అర్థం అయేటట్టు చెప్పుకుంటూ వెళ్తే నార్మల్ నార్మల్ సబ్జెక్ట్స్ తో పాటు అసలు వాళ్ళకి అది ఏంటి ఎందుకు చెప్తున్నారు. ఏంటి అనేది కొంచం అర్థమయతది. ఓకే సార్ చెప్పేసరికి వాళ్ళకి కి అందరికి రాదు కదా
ఏదైనా కొంతమంది తొందరగా క్యాచ్ చేస్తారు కొంతమంది లేట్ అయినా ప్రాక్టీస్ వల్ల ఏదన్నా వార్
అదే అందుకే ముందు నుంచి ప్రాక్టీస్ ఇప్పిద్దాం
ఆ సర్వే తర్వాత మూడు ఉన్నాయి కదా ఇంకాని ఆ మూడు పుడే వెంట వెంటనే ఇప్పుడే చేసేద్దామ్ ఇప్పుడు మి నీకు సమయం ఉందా
నాకు ఇప్పుడు అంత సమయం లేదు గాని రేపు చేసుకున్నాదాం
ఇంకొకటి చేసేద్దాం లేకపోతే ఇంకెవరిదన్నా చెప్తావా ఎవరి ఎవరిదనా సరే అంకెలు ఫోను
ఆ సరేగాని ఇంతకేంటి మీ అబ్బాయి ఏం చేస్త చేస్తుండు ఇప్పుడు ఎలా ఉన్నాడు
బానే ఉన్నాడు అర్థమయింది నాకు
మ్ బనే ఉన్నాడ్ లెగాని ఏమైఇట్లా సమ్మర్ లో అట్లా ఏమైనా కోచింగ్లు అలాంటివి ఏమైనా ఇప్పిస్తావా అంటున్నా నేను ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి అవి తప్ప తప్పదు ఈ పోటీ ప్రపంచంలో ముందు వాళ్ళు వెళ్ళాలి అంటే ఇవన్నీ తప్పదు
మ్
ఏదో చదివేసామ్ చదివించాము అంటే అవదు తప్పనిసరిగా ఏదో ఒకటిైతే వాళ్ళకి వాళ్ళే మనకి ఫ్య వాళ్ళదే కదా ఫ్యూచర్ మంది అయి ఎ అ ఏం ఉంటుంది ఇంకా
గిటారు గిటారు ఇద్దాం ఆన్ కున్నను గిటార్ టైమి డిఫరెంట్ ఉన్నాయి రాత్ర సెవన్ పడుతుంది అప్పుడు వెళ్ళలేంము
మ్ హు
మళ్ళీ ఇంకోసరి వరకు ఊరు ఎళ్ళాలి మళ్ళీ మీ మళ్ళీ మళ్ళీ బ్రేక్ రాద్ కూడదని ఆగిపోతున్నాను
హు హు ఏదో ఒకటైతే ఇప్పిరా మంచిది అది ఆన్లైల్లలో కాదు ఆఫ్ ఆఫ్లైన్ లోనే హిం చక్కాగా ఉహు అలా అంటావ ఇంటికి దగ్గరలో ఏదైనా ఉండేటట్టు ఉండి వాళ్ళని మనక్ కొంచెం భయం లేదు ఓ దూరంగేలి అలా కాకుండా దగ్గరలో ఏమైనా ఉన్నాయేమో అట్లా జాయిన్ చేయడమో లేకపోతే నువ్వే ఇంకేదనా పేషల్ గా ఏదనా నేర్పించొచ్చు కదా ఇప్పుడైతే పిల్లలు మన చేతుల్లో దురుంటారు స్కూల్ వర్కులు ఉండవు
నేను నేర్పించాలంటే నేను వెళ్తున్నాను కదా కానీ కాదు మాములొల్లే ముప్పే ఇస్తున్నారంట మామూలు మామూలు స్కూల్ లోలు
మ్మ్
తెలుసా మరి నేను చేస్తుంది మామూలు కాదు కదా ఆళ్ళంత మొప్పి ఇస్తున్నారంటే మరి నాకు ఎంత తక్కువయిపోతున్నట్టు
నేను ఇంకా వేరే స్కూల్ నెంబర్లు కూడా ఇస్తాను లే కనుకుందువు అక్కడ ఏమైనా ట్రై చేద్దదువు కానీ
మ్ అంతే చూస్తాను ఇప్పుడు ఈ నాది ఎక్మైడ్ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత
మ్
ఎయ్యాలి కొంతమంది బ్యాట్మెంటింగ్ కి వెళ్తున్నారు కొంతమంది మ్యూజిక్ కు వెళ్తున్నారు కొంతమంది చెస్కి వెళ్ తున్నారు చుట్టుపక్కలోళ్ళు తకు దాంట్లో పంపిస్తే అయిపోతది
అదే ఇప్పుడు అవే అది మాత్ మాత్రమే కాకుండా ఇంకా అంటే వాళ్ళకి అటు బ్రెయిన్ డెవలప్ అవుతుది కదా ఇప్పుడు వాళ్ళకి చిన్నపిల్లలొకి కాబట్టి ఏయి మంచి మంచి ఏమైనా ఈ సెమ్మర్ సెలవుల్లో అట్లాంటివి నేర్పించుకోవాలి వాళ్ళాకి వాళ్ళకి ఇవే టైం వే వేస్ట్ అయిపోయింది మనం మన తర్వాత అయ్యో నేను మా వాళ్ళకేం నేర్పుకోలేకపోయానె నేను బాధపడ్డాం కన్నా ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళకి
చేస్తాను
ఉ
ఇస్తున్నా
నేను న నాకు నేనే నేను వాళ్ళకి వేదిక మెస్ నేర్పించదాం అనుకుంటు నా మామూలు అప్పుడయితే ఆ సబ్జెక్ట్లు ఈ సబ్జెక్ట్ లో అయె ఎక్కువ అయిపోతాయి అప్పుడెం చెప్పుకోలేము
హ
వేదిక మ్యాక్స్ ఇవి చెప్దాం ఇంకా అబాకాస్ అంటే ఆ చిన్న పిల్లలకి చెప్పేది ఇప్పుడు అది వద్దులే వేదిక మ్యాస్ స్టార్ట్ చేసి వీళ్ళకి చెప్దాము అని అనుకుంటున్నా కొంచెం ఫాస్ట్ గా నేర్చుకోవడం వస్తది కదా క్లా కాల్క్యూలేషన్స్ లెక్క పెట్టడాలు అవి కొంచెం స్పీడ్ అయితది అప్పుడు ఎగ్జామ్స్ లో ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా చేయగలుగుతారని
అవును
కాల్క్యూలేషన్స్ అలాంటివి ఎలాగో నేనే నేర్పిస్తా కాబట్టి టి నైన్త్ క్లాస్ ద మొత్తం అన్ని లెవెల్స్ నేర్పించేయగలను వాళ్ళు ఇంట్రెస్ట్ చూపియాలి కానీ అప్పుడప్పుడు అప్పుడప్పుడుప్పుడు ఇపుడు కొంచెం కొంచెం కొంచెం కొంచెం చెప్పేస్తే ఇ కొంచెం వస్తతిగాదా అనుకుంటున్నా
నువ్వు క్లాస్ చెప్తుంది నువ్వు వీడియో తీసుకుంటే యూజ్ అవుతది కదా స్వప్న వాళ్ళకెవరికో వేదికి చెప్తున్నా అన్నావ్ కదా చెప్పట్లేదా చెప్పట్లేదా
ఇంకా స్టార్ట్ చేయలేదు
సరే సప్నా
సరే ఇంకా
ముంది ఇంకా ఉంది
అన్ని పన్లు అయిపోయినయా ఇంకేముంటుంది మనకి ఎప్పుడు పొద్దుట సాయంత్రం ఒక ట్టే పన్లు ఆడోళ్ళకి ఏముంటాయి వంట పన్లు ఇంటి పనులు
అదే పని ఉంది ఆ ఈ ఎండకో దేనికో అలసట అలసట వచ్చేస్తుంది బాగా
ఏదొచ్చినా సరే తప్పదు కదా సైట్ వచ్చింది
ఎల్లవ డాక్టర్ దగ్గరికీ
వెళ్ళాను చూపించుకున్నాను రీడింగ్ ఏం లేదు మనకు ఒక కొంత ఏజ్ వచ్చే చేసిన తర్వాత ఇగ తప్పదు కదా
నాకు రీడింగ్ గ్లాసెస్ వచ్చేసినాయి
నాకు అంతే రీడింగ్ క్గ్లాసెస్ నియర్ ఏం కనపడట్లేదు దూరం కనిపిస్ న్నాయి ఏం చేస్తాం కనీ ఏం అప్పడికీ అప్పటికీ అవసరమా అనిపిచ్చిందికాని
తీసుకోవాలి లేకపోతే ఉమ్ ఉమ్ అలాగే కంటిన్యూ అయిపోయి చదువుకుంటుంటే నొప్పి వచ్చేస్తాయంట మెడలు అవన్నీ ను
ఉమ్ అవును సరే సరే ఇంకా మరి
అయితే నేను మళ్ళీ చేస్తాను తర్వాత ఉంటనా ఆ